హలో ఆ తిన్నారా
ఆ మీరు
ఆ తిన్నా ఎక్కడేల్తున్నారు
ఎక్కడ్కి లేదు
ఆ
మీరు
ఆ ఏంలేదు
మ్మ్
మ్ ఎక్కడో పాండిచ్చెరి వెళ్తా అంటున్నారుగా
ఆ వెళ్ళాలి
బానే ఎంజాయ్ చేస్తారన్కుంటా
చూద్దం అది కూడా ఎంతవర్కో మ్
ఇంకేంటి విశేషాలు మీ పాండిచ్చేరి గురించి ఏమైనా చెప్పచ్చుగ అక్కడున్న ప్లేసెస్ గురించి
ఏమో ఉంటాయో నాకేం తెల్సు చెప్పాలా చూడాలా పోయి
మ్మ్
మ్ ఎనరాం బీచ్ అని అదని ఇదని ఉన్నాయి చాలా బీచ్లు ఆ
అయితే మస్తుగా ఎంజాయ్ చేస్తారనుకుంటా
అది కూడేమో చూద్దం
ఇంకా
మ్
ఆ ఏంటంటే ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్
మ్ బానే ఉన్నారు
మ్ అక్కడ్ చెప్పు కస్ట్ అనుకుంటా కదా మందు
ఎక్కడ
మ్ పాండిచ్చేరి
అవును
మ్
చిప్పేం కాదు వన్ థర్టీ ఇక్కడికి అక్కడికి ఒక సెవెంటీ రూపిస్ తేడ అంతే
మ్ మీరు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి నేను ఒక్కతే కాకుండా
మాట్లాడుతనే ఉన్నాను కదా
నేను చెప్పిన దానికి రిప్లై కాకుండా
మ్ అట్లాగా అట్లా ఎట్లా మాట్లాడాలా
చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించో లేదొ అంటే పాండిచ్చేరీకేళ్ ళ్తున్నారుగా అక్కడ ప్లేసెస్ గురించి
ఎం చెప్పేద్ ఆ ప్లేస్ ఏటుంటయో ఎటుంటయో ఏందో
మ్ మీరు చాలా సార్లు ఎల్లరుగా
పోయాం పోయంలే
మ్
పోయాను పోయిన ప్రతిసారి ఎందుకు పోయానో నాకు తెలియదు
మ్
ఇప్పుడువల్
మ్ హు ఇంకా ఏంటి విశేషాలు
ఏమున్నాయి మా దగ్గర విశేషాలు మీ దగ్గర ఉంటాయి ఇంకా
మా దగ్గర ఏం లేవండి
మీ ప్రిరేషన్ ఐఐటీ మీ ప్రిపరేషన్స్ మీ కాలేజు
మా కాలేజ్ బాగుందండి
మ్
రేప్పాన్ నుంచి మిడ్
మ్
మస్ట్ అండ్ షుడ్ అన్నారు
ఆ
క్యాలిక్యులేటర్ కావాలి అన్నారు చూడాలి ఏమవుతుందా అని
మ్ ప్రతోక్క ఎగ్జామ్కి కాలిక్యులేటర్ కావాలా మ్
మ్
ఆ ఇంకా ఏంటి విశేషాలు మీ ఊరి గురించి ఏమనా చెప్పచ్చుగా
ఉంది ఉంది మాది ఒక ఊరు మా ఊరి గురించి చెప్పాల మీరే రండి ఒకసారి చూద్దురు అ మీ రుమ్ లా ఎవరు లేరా
ఆ ఉన్నారు
మ్ హ్మ్
ఇక్కడ వెళ్ళారుగానై ఆహా ఆ
కూర్చున్నాను ఒక దగ్గరకు ఒచ్చినాను అక్కడి నుంచి ఇంకో దగ్గరకు పోవాలి ఆడ నుంచి ఆడకి రావాల
ఉమ్
మధ్యలో పర్స్ మర్చిపోయాను అందుకని చెప్పి వాళ్ళు తీసుకురాడానికి వెళ్ళినారు నేను ఇక్కడున్నాను ఇంకా సరే అని చెప్పి ఆ గ్యాప్ లో ఫోన్ చేస్ ఆ గ్యాప్ లో మాట్లాడుతున్నా మ్ మ్
తిన్నార
ఉమ్ తిన్నానంటే తిన్నాను మీరు తిన్నారా మ్ తిన్నాను ఏదో చాపల కూర పెట్టారు ఇక్కడ ఏం బాలేదు మొత్తం కారం కారంగా ఉంది
హ్మ్
తిన్నాను
అయినా మీరు బానే లాగిచ్చింటారులేండి
లేదు లేదు తినలేదు నేను ఇక్కడ ఫుడ్ అంతగా బాలేదు నైట్ తిన్నాను నైట్ బా తిన్నాను నైట్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తెచ్చారు తిన్నాను మ్
మీ పనే బావుంది మనీ లేదు అంటూనే చాలా ఎంజాయ్ జేస్తున్నారు లైఫ్ ని
లేదు మూడు వందల రూపాయల టికెట్ పెట్టుకొని వచ్చాను అది గూడా ఒక నూట యాభై రూపాయలు వాళ్ళు వేసారు ఇక్కడికి రమ్మని చెప్పి వేసాడు ఇప్పుడు పోయేటప్పుడు టికెట్ ఆరు వందలు ఏడు వందలో పడుతది అది గూడా ఓడే బుక్ చేశారు
మ్
మ్
ఇంకా ఏంటండి ఏంటి విశేషాలు
ఫ్యూచర్లంటూ ఏమున్నాయా
మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు మీ స్టడీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది
నాకు ఎగ్జామ్ ఇప్పుడే కాదు నాకు ఇంకా నోటిఫికేషన్ వదల్లేదు నాకు వెళ్తారంట వన్ వీక్లో దాన్ని బట్టి ప్లాన్ జేసుకోవాలా ఉమ్
దేనికి ఫ్యూచర్ ప్లానా
ఆ ఫ్యూచర్ ప్లాన్ ఎగ్జామ్ ప్లాన్ చేసుకోవాల ఎట్లా చదవాలి ఎట్లా స్కోప్ అట్లాగే అనుకుంట ప్లాన్ చే
మల్ల విఆర్ఓ
నేను విఆర్ఓ కాదు విఆర్ఓ కి ఇది కాదు ఎంఆర్ఓ అవడానికి ట్రై చేస్తున్నాను
వి ఆర్ ఎంఆర్ఓ కి సాలరీ ఎంత ఉంటాదండి
ఉంటది ఒక ఫార్టీ కే నుంచి ఉంటది ఒక స్టార్టింగ్ థర్టీ కే నుంచి ఫార్టీ కే నుంచి ఉంటుంది స్టార్టింగ్
ఉ హు ఎంఆర్ఓ విఆర్ఓ అలాంటి మంచి పొజిషన్స్ లో ఉంటే మనీ బాగా సంపాదించచ్చు కరప్షన్
సరే ఉ
మీరు కూడా అందుకే చూస్ చేసుకున్నట్టున్నారు
లేద్ లేదు నేను కరప్షన్ ఆపేద్దాం అని చూస్ చేసుకున్నాను
ఒక పర్సన్ వల్ల కరప్షన్ ఆగదులేండి
ఏదో నాకు తోచినంత సాయం నా సైడ్ నుంచి
ఉ ఒక పర్సన్ వల్ల అయితే కరప్షన్ ఆగదు చూదాం మీరే ముందు చేతు తీస్కొన్ ఎస్ కుంటారేమో ఉ ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నారు అన్నారు
అని మీకు ఎలా
ఉమ్
లేదు లేదు అలా ఏం లేదు
ఉ ఐఏఎస్ అంటే కొంచం ఇది కదా దాన్ని కొట్టాలంటే చానా కష్టపడాలి అండి ఉ
ఉ
అలా ఐఏఎస్ లాంటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరేలా ఉంటారులే వాళ్ళ బిహేవియర్ వేరే ఎలా ఉంటది వాళ్ళ మైండ్ సెట్ వేరే ఎలా ఉంటది కదా
ఉ ఉ
ఉ ఐఏఎస్ అంటే చానా పెద్ద కోర్స్ ఇండియాలోనే అనుకుంటున్నా
ఉ
ఉ అది ప్రిపేర్ అయ్యే వాళ్ళు అం టే వాళ్ళు నాలెడ్జ్ వాళ్ళ ఐక్యూ చాననే ఉంటది మైండ్ సెట్ అంతా
ఓకే
కొంత మందికి అవి సూట్ కావుకుంటా ఐ ఏ ఎస్ అలాంటివి
ఉ
ఉ
సరేలే
ఇంకా ఏంటండి విశేషాలు
ఏమున్నదండీ మా దగ్గర
అ బిఫామ్సీ కూడా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయంట ఉన్నయ్ అంట అండి కొంతమంది రాస్తా అన్నారు ఊ మా ఫాకల్టి కూడ ఎళ్ రాసారు మ్ ఉ ఏంటండి
రాయమనండి
మ్ చాల మంది బా ఎంజాయ్ చేస్తున్నారండి లైఫ్ ని మ్ మాక్సిమం చాలా మంది లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు ఇంకొంతమంది బోరింగ్ క్యాండేట్స్ అ లైఫ్ ని ఎంజాయ్ చేయట్లేదు
ఐతే అండి
ఆ అంక టైం అవ్వలేదు ఏంటండి బిజీనా మీరు
ఆ అల అని కాదూ
మ్ మరి ఎందుకు అండి మాట్లాడ్డం ఇంట్రెస్ట్ లేదా
మా బైకొచ్చ్ చేసింది బస్సెస్ ఉండవ్ అంట ఇక్కడ బస్సెస్ ఉండవన్ ఇక్కడ లేట్ చేస్తే గాలి నీల్లు గాల్తుంటదని
ఊమ్మ్ ఒక్క ఫైవ్ మినిట్స్ టైమ్ ఎండ్ ఐతుంది
అట్ల చెప్పకూడదు
కొందమందికి అర్థం కావట్లేదు మరి ఏం చేసేస్తామండి
అర్ధం కావాలంటే నె ఎంతసేపు ఉండాలి
నమ్మకం లేద్లెండి కట్ చేస్తరేమో అన్కున్న అందుకె ముందుగా చెప్పా ఔను నాక్ లేదండి ఐ హడ్ ట్రస్ట్ ఇష్షూస్ అది వుండాలి అంటె ఇచ్చె వాళ్ళం దాన్ బట్టి గూడ ఉంటాద్లెండి
టైర్ జార్తది రా టైర్ స్కిడ్ ఔతద్ రా
ఈహ్
ఆ
ట్లాడండి ఎక్కడో ఏదో చేస్తున్నట్టున్నారు
ఏమిలే